ఏం చేస్తున్నారు
ఇప్పుడే బనాన కొనుక్కొని వచ్చినం తింటున్నాం అట్టికాయ్
అవునా ఎంత మీ ఊర్లో బననా రేట్
మాఊర్లో డజన్ ఫిఫ్టీ అనుకుంటా తెలిదు మా కాలేజిలో మాత్రం ఒక కాయ అరుపళ్ళు
ఆరు రూపాయల ఎందుకు ఐదు రూపాయలే కదా
ఆ ఇరోజు పెంచేసినాం నిన్న మాత్రం నారు రూపాయలు అన్నారు ఈ ఐదు రూపాయలు చ రూపాయలు పెంచేసినారు.
ఊ తీసుకోకూడదు అప్పుడు మీరు
ఆకలేస్తుంది గతి లేక తీసుకున్నాం
అయ్యయ్యో అడిగింటే సమోస నేను కూడా సమోసా తింటున్నా మా కాలేజ్లో
బాగుంద ఏం సమోసా తింటున్నావు
ఆనియన్ ఆనియన్ సమ్మ్ స
అనియన్ సమోసా బాగుందా
హ్మ్మ్ అదిరిపోయింది
బాగుందా
హ్మ్మ్ బాగుంది బాగుంది
ఆస్వాదిించండి కొంచం అయింది ఆస్వా ఆస్వాదించడం ఏమయింది అంటుంది పల్లని
కూడ కావాలంటె ఇక్కడికి రండి
వద్దండి
ఉ మీకు సమోస చేయడం వచ్చా
రాదు హా వచ్చు చేస్తా అంటే చేసేది రాదు పెట్టేదొచ్చు
ఆహో స్టఫింగ్ పెట్ట అది ఎవరైనా చేస్తారు కదా చిన్నపిల్లలు కూడా
అది ఒకటే వచ్చిండి నాకు వంట రాదు మీకుొచ్చు మీకు వచ్చా ఏమేమి వంటలొచ్చు
అన్నీ ఆల్ వెెజ్
నాన్ వెజ్
లేదండి ఓన్లీ వెజ్
ఎందుకు నేర్చుకోలేదా
అయినా మేము వెజిటైరన్స్ నాన్ వెజ్ తినం
ఎందుకండి మీరు వెజిటేరియన్స్ ఎప్పుడైనా తినాలి అనిపించిందా మీకు
హుహు ఎప్పుడు అనిపిలా
అయ్యో ఎందుకు అనిపిలా
అంతే అండి అది అంటే అలవాటు లేదు కదా ఇంకా అనిపియ్యదు మీకు అనిపించిందా ఎప్పుడైనా మీరు నాన్ వెజ్ ఆ వెజ్ ఆ
వెజ్ ఏ నేను ప్యూర్ వెజిటేరియన్
హుహు
మీకు చెప్పామా మేము ఎందుకు క్రిస్టియన్స్ హో
ఉ చెప్పారండి ఎందు స్టోరీ ఒకటి
నిజమండి అది
హ్మ్మ్
హు
నిజంగా చెపుతున్నారా ఇంకో సారి చెప్పండి
ఆ చెప్పు మా క్యాస్ట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే మా క్యాషియరు వెజ్ వే అందర్ వెజ్ తింటరు నాన్ వెజ్ తినరు ఎందుకంటే మాకు ఉంటరు గదా మా గ్ర ఫోర్ ఫాదర్స్ వాళ్ళు అలా ఒకాయన మ్ ఒకా ఒక ఒకామెని ఆ ముందు మేము ఎట్లా అంటే పొలం ఉంటుంది కదా పొలం కౌ కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళ మంట
ఉమ్
అట్లా ఆ క కౌలుకు తీసుకునే వాళ్లము మేం వాళ్ళలో ఒకాముంది ఆయన కూతురూ ఆయ్ కు ఆయన కూతుర్ని మా తాత లవ్ చేసిర్రు
ఉమ్ హ్
వాళ్లిద్దరు ప్రేమిచ్చుకున్నరు ఇంగ ప్రేమించుకున్నాక ఇంగా ఆమెకి ఇంగ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేసారు
హ్మ్
అది మా తాతకు తెలిసింది మా తాత ఇంగ ఆమె దగ్గరికెళ్ళి లేదు నేను ప్రేమిస్తున్నాను రా వెళ్ళిపోదాము వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాము అని అడిగారు
ఉమ్
అయితే ఆమ అమ్మమ్మ వచ్చేసిందిగా ఆమా లేదు లేదు మీరు వస్తుంరు మీరు నాన్ వెజ్ తింటారు నేనేమో వెజిటేరియన్ నేను రాననిందంటా లేదురా లేదురా పెళ్లి చేసుకుందాం నీ కోసం ఎమన్న చేస్తా అంటె సరే మీ ఇంట్లో ఇంకెప్పుడు నేను వచ్చినప్పటి నుంచి మీ మీ మీరెవ్వరు నప్ పిల్లలు ఇంక ఎట్లా ఎవ్వరు నాన్ వెజ్ తినగూడదూ అనడిగింది మా తాత ఇంకా అమ్మ కోసం మాటిచ్చేసాడు ఇంగ అప్పటి నుంచి చి వారెవ్వరికి చికెన్ ఇవన్నీ అలవాటు చేయలె మానేసినారు కంప్లీట్ గా
ఉమ్ హు
అ ప్రేమ గుర్తుగా మేము గూడ ఎవ్వరు చికెన్ తినము
ఆహా ప్రేమకు గుర్తుగానా
అందుకే అండి అట్లేయిందండి మీరెందుకు తినరు? మీ గ్గుడా ఏమైనా లవ్ స్టోరీ ఉందా? మీకేమైనా లవ్ స్టోరీ ఉందా? మీ తాతకెమన్న లవ్ స్టోరి ఉందా ఉంటుంది మీకు తెలీదు
ఏమో అండి మా తాత ఫుళ్ళు చెడ్డోడు అందుకే ఎవ్వరికి తెలీదు మాకు
అవును మీ తాత ఎలాంటి వాడు మీ తాత గురించి కొంచెం చెప్పండి
మా తాత నరం చూసుక పడుంటం కొడతా ఉండిన్నాడు మా తాత్ త మావ్వకు ఉమ్ ఆయన్నెపుడు చూడ్లే ఫోటోలో చూసిన ఫోటోలో చూసా ఉమ్ ఇంగేమండి మీ ఊర్
జాగ్రత్తగా పట్టుకొర్రి పోతద్ మా ఊళ్ళెనా మా ఊరిలో చాలా పండగలు చేస్తాం ఆ నాకు ఇష్టం దీవాళి దివాళికి ఆ నేన్ చెప్తా ఎలా చేస్తామంటే మేము దివాళికి ఆ ఆ రోజే మేము అది అర్సలు చేస్తారు కదా అమ్మవారికి అవి చేసిస్తాం అన్నమాట అవి చేసి గంగమ్మ పూజ చేస్తం తెల్సా తెలీదా తెలుసా తెలీదా అది చేస్తము అర్సలు చేసి అది అ ఆ ఫస్ట్ మా ఇంట్లో చేస్తారు అనమాట ఆ పూజ
స్తా అంటే ఫుల్ బయట పెద్ద ఇది చిన్న ఇ కొంచెం అదేమంటారు దేవుళ్లు పు బీరువాలో పెట్టే ఆ చెక్కని ఏమంటారు చెక్క కాదు పీఠ గుడ కాదు ఒక మండపం చిన్న మండ మ్ ఉంటుంది కదా ఇంట్లో పెట్టాం కదా ఆ మండపం పెడతాం దానికి ఫుల్ డెకొరేషన్ చేస్తాము అదే నోములు ఆ మళ్ళీ అమ్మవారిని ఇస్తము అందరూ ఆల్రెడీ అమ్మవారిని పెట్టితారు కదా మేము అట్లా కాదు పసుపుతో అమ్మవారి ముద్ద చేసి మెమా చేస్తాం అనమాట
ఓకే
ఎంత చేస్తాము మళ్ళీ అన్ని కాయలు ఉంటయి కదా ఫ్రూట్స్ ఏవేవంటే ఇలకాయీ సీతాఫక్కాయ్ ఇవన్నీ తీసుకోనో వచ్చి ఒక ఒక స్క్వేర్ లాగా ఒకటి ఉంటుందింటే దానికి కడతాము దానికి కట్టి పైన అది కట్టేసి మళ్ళీ అరిసెలు తెలుసా మీకు ఆ అరిసెలు చేస్తాము ఆ అరిశల్ సలు చేస్తాము అరిశలు చేసిన తర్వ అందరు ఇంకా అందరు మా రిలేటివ్స్ మా ఇంట్లో చేసుకుంటారు అనమాట అందరు వాళ్ళలో చేయ చేయాలని లేదు ఎవరినా చేస్తాంటే అక్కడికి వెళ్ళి నోములు కూడ కట్టుకోవచ్చు అనమాట సదా కొందరు మా ఇంటికి వస్తార అనమాట మా రిలేటివ్స్ ఇంక అక్కడ పూజ చేస్తరు అప్పుడు మా నాన్న కథ చ కథ చదువుతారు అనమాట అదేం కతో నా కూడా తెలిగి కత చదువుతారు ఆ చదువుతారు కథ చదివి పూజ చేసిన తర్వాత ఇంకా అందరు వచ్చి వాళ్ళ అదే అరిసెలు ప్రసాదంగా పెట్టి
ఉ
తర్వాత నోములు ఉంటాయి అనమాట ధారాలు అది కట్టుకుంటాం దివాలికి ఇంక అది కడతాము తర్వాత ఆ తర్వాత అందరు వస్తారనమాట కొందరు ఉంటారు కదా అరిసెల్ కోసం వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు వాళ్ళందరు అందరింటి దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారనమాట అ అట్ల అందరుూ వస్తా అంటారు వాళ్ళకి పెట్టతా ఉంటాం ఇంకమ్మా ఇంకా అవే అమ్మా రిలేటివ్స్ ని ఏవైతే నోములు వాళ్ళందరినీ పిలిచి ఫుడ్ పెడతాం ఆ రోజు
ఆ కాదండి అంటే మీరే ఎక్కువ మాట్లాడ అన్నారు కదా మీరే ఎక్కువ మాట్లాడుతన్నారు కదా ఇంక మా ఊర్లో కూడ బాగా జరుపుకుంటారండి మేమైతే దివాళి కాదు కానీ మాకు ఉగాది ఇస్టం అనమాట అంటే ఏం ఎక్కువ సెలబ్రేట్ చేయము మేము ఫ్యామిలీ అంత కలుస్తాం మా అత్తా వాళ్ళు ఫస్ట్ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ మా అత్త వాళ్ళ వూరు ఏం చేయము జస్ట్ అంటే చనిపోయిన వాళ్ళకి అది భోజనాలు పె తాము అది చేసి అక్కడ తీసుకెళ్ళి మళ్ళా పూజ చేసేసుకొని ఇంకా ప్రతి ఇయర్ మేము మా అత్తా వాళ్ళ ఊరికెళ్తాం అనమాట నేను అన్న అంతా అక్కడ అందరు రిలేటివ్స్ బాగా కజిన్స్ అందరు వస్తారు అక్కడే మంచి చిగా ఎంజాయ్ చేస్తాం మేము అంటే లైక్ నైట్ అవుట్స్ అట వేసి ఏం పెద్ద గుండదు స్పెషల్స్ కానీ చిల్లు అవటం బాగా అప్పుడే గా ఫ్యామిలీ అంతా కలు హు ఉమ్ ఫ్యామిలీ అంత బాగా కలుస్తాం కదా
ఇంకా ఏమైన్నా చేస్తారా ఇంకా వేరే పండుగలు ఏమైన్నా చేస్
మా ఊర్లో దీవాలి మేం మ్ అట్లా నోముల్ నో నోమం ఆ అనమాట సంక్రాంత్ తి నార్మల్ అందరు ఎట్లే చేస్తారో అట్లా
జాబులు ఉన్నయా
అండి మేము పెదోలం లావులు కూడా లేవు మాకు పాలు తాగినం అండి మేము స్వచ్ఛమైన డైరీ పాలు తాగుతాం
మీ ఊర్లో డైరీ ఉందా ఏద్
డైరీ డైరీ కాదండి అది ఏందో వాళ్ళు ఎపించుకొని వస్తారు కదా పాలొల్లు
ఆ అదే
ఉమ్ వాళ్లే వస్
ఓకే
అట్లా ఇంకా మేము స వినాయక చవితి మా ఊర్లో చాలా బాగా జరుగుతుంది అంటే పండగ కాదు నిమజ్జనం సౌత్ సౌత్లోనే సౌత్ కాదు యాక్చువల్లీ ఇండియాలో థర్డ్ ప్లేస్లో ఉందనమాట మా ఊరు
ఓ అంత పెద్ద ఊరండి మీది
ఆ ఊరు కాదు సెలబ్రేషన్స్ లో అంత గ్రాండ్ గా ఉమ్ నైన్ డేస్ ఆ వినాయకుని పెడతారు నైన్ డేస్ నైన్ డేస్ తర్వాత నిమజ్జనం ఫుల్ ఆ నిమజ్జనం అంతా ఎప్పటి వరకు దొరుకుతుంది టూ డేస్ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ ఈ రోజు స్టార్ట్ అయి రేపు మన్నాడు మార్నింగ్ కి ముగుస్తుది ఫుల్ డీజేలు నేను వెయ్యానండి లేదండి నేను వెేయ్యాను అంటే సిగ్గేస్తుంది మా ఊర్లో నేను చానా పద్ధతి అమ్మాయి అని చెప్తారు మళ్ళీ డ్యాన్స్ ఎస్
ఆ ఏం కాదులెండి ఒకసారి ఏయండి మీరంత అంత మీ కజిన్స్ అందరు
మా కజిన్స్ ఇక్కడ మా ఊర్లో ఎవరు ఉండరు
ఓ
ఉమ్ వాళ్ళు ఉన్న వేయరు ఇద్దరు ఉన్నారు వాళ్ళు వెస్ట్
ఇంకా ఇంకా ఏం పండగలు ఎస్తారు న్యూ ఇయర్ కూడా చేస్తార మీరు
ఆహా లే తెలుగోళ్ళు మేం ఉగాది చేసుకుంటామండి న్యూ ఇయర్ అట్లాంటివి చేసుకు సరే అండి ఇంకా సమయం అయితుంది బాయ్
ఆ సరే అండి బాయ్